ఏది ఇందాక చీకట్లో చుట్టు విరబూసుకొని కూర్చుంటే మా అమ్మ తిట్టింది అంటే ఈ రాత్రి పూట అలా ఉండకూడదని దిష్టి తగులుతది అని గొడవ చేసింది అది మా ఇంట్లో కూడా ఇలా అంటే మీ ఇంట్లో కూడా ఇలాంటి పాత నమ్మకాలు లాంటివి ఏమన్న ఉన్నాయా బెలనక్
అవునే మా మామ్మ కూడా రాత్రి పుట అద్ధం జుడనివ్వదు గోళ్లు గీయనివ్వదు ఇలా చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని ఒకటే భయం వాళ్ళకి మనకి ఇవన్నీ వింతగా అనిపించినా వాళ్ళ నమ్మకాలని కాదనిలేం కద ఇగ
నిజమే మొన్న ఎవరొ తుమ్మరని మా నాన్నగారు ప్రయా మాపేశారు తెలుసా అది అశుభం అని గంట సేపు ఇంట్లోనే కూర్చొని తర్వా త వెళ్ళారు ఆ చిన్న చిన్న వ-నమ్మకాలు మన పల్లెటూరులో ఇంకా
అవును అవ్ వదిలించుకోవడం కష్టంలే అన్నట్టు వచ్చే వారం మన ఫ్రెండ్ పుట్టినరోజు గుర్తుందిగా మనం తనకి తెలియకుండా చిన్న సర్ప్రైజ్ ఇద్దామా తనకి ఇష్టమైన నీలం రంగు గాజులు మల్లెపూలు కొనిపెడుదాం
మంచి ఐడియా ఇద్దాం తాను అసలు ఊహించదు కదా చాలా సంతోషపడుతుంది నేను ఒక చిన్న కేక్ లాంటిది ఇంట్లోనే తయారు చేస్తాను నువ్వు పూలు తీసుకురా మనం అ-అన్ అంధ్రం కలిసి ఆ చెరువు గట్టు దగ్గర సాయంత్రం కలుద్దాం
అస్సలు తెలియకూడదు రహస్యంగా ఉంచుదాం తను అడిగితే మనం ఊర్లో లేమని అబద్ధం చెబ్దాం అప్పుడే మజ వస్తుంది గిఫ్ట్ కింద ఇంకేమైనా ఇద్దామా లేక అవే సరిపోతాయా
చాల్లే మన ప్రేమ ఉంటే అదే పెద్ద గిఫ్ట్ కదా అన్నట్టు బయట మేగ పడుతున్నాయి వర్షం వచ్చేలాగా ఉంది చూసావా ఆ వాన పడేటప్ అప్పుడు ఊర్లో ఆ మట్టి వాసన ఎంత బాగుంటుందో కదా
టూ ఫిఫ్టీ అవును కప్పలు బెక బెకలు కూడా మొదలయ్యాయి విను రేపు పొద్దున్నే లేచరకి రోడ్లని కూడ్ బుధగా మారిపోతాయి కావచ్చు మనం ఆ కాగితం పడవలు చేసి నీళ్ళలో వదిలేద్దాం చిన్నప్పట్లాగా
చేద్దాం కానీ ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయి పోయాం కదా అందరు చూస్తారు కానీ ఆ సరదా ముందు ఇవేవి గుర్తుండవులే వర్షం పడితే భలే ఉంటుంది
మొకంబలే మెరుస్తుంది ఏం రాసుకుంటున్నావ్ మోహని కి ఏదైనా కొత్త క్రీమ్ పెట్టుకుంటున్నావా లేక ఇంట్లోనే ఏమన్నా చేసుకుంటున్నా నాకు కూడా చెప్తే నెన్ కూడా ట్రై చేస్తా కదా
ఏం లేదులే మా అమ్మమ్మ చెప్పినట్టు అ పాలమగడతో కొంచెం పసుపు వేస్ పల్ రాశాను అలాగే రోజు రాత్రి పడుకునే ముందు కొంచెం కల మంద గుజ్జు లాంటిది రాసుకుంటున్న బైట దొరికే వాటికంటే మనం చేస్ చేసుకుండేటివే బాగుంటాయి కదా చర్మానికి
అవును నేను కూడ అదే అనుకుంటున్నాను ఆ కెమికల్స్ కొన్ని వేస్ట్లే మరి జుట్టు రాళ్కుండ ఉండడానికి ఏమైనా రాసుకుంటున్నావ నాకైతే ఈ మధ్య బాగా బ పల్చబడుతుంది అందుకే భయం అయితుంది
ఆ అది నువ్వు ఈ మందారాం ఆకులు గోరింటాక్ కలిపి నూరి తల అంతకు పెట్టు కో వారానికి ఒకసారి అలా చేస్తే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది నేను కూడా రేపు అ ప్యాక్ వేసుకుందామని అనుకుంటున్నా
సరే రేపు నేను నీ దగ్గరకు వస్తాను ఇద్దరం కలిసి పెట్టుకుందం అన్నట్టు చిన్నప్పుడు మనం ఆ రాములమ అత్తయ్య దొడ్లో జామకాయలు దొంగలించిన అది గుర్తుందా అవిడ కర్ర పట్టుకొని మనల్ని ఊరంతా తరిమీనప్పుడు ఎంత భయపడ్డామో కదా
ఎలా మర్చిపోతాను ఇప్పుడు నువ్వు ఆ బా అప్పుడు నువ్వు ఆ బావి వెనకాల దాక్కున్నావు కదా నేనేమో ఆ ముళ్ళ తొట్లో పడి డ్రెస్ అంతా చినిగిపోయి పోయ పోయింది కదా ఇప్పుడు తలుచుకుంటే ఆ అల్లరి పన్లు ఎంత సరదాగా అనిపిస్తున్నాయి నాకైతే
నిజమే మళ్ళీ ఆ రోజులు రావు కదా అని ఒక్కోసార్ బాధేస్ స్తుంది మనం మళ్ళీ అలా స్వేచ్ఛగా ఎప్పుడు ఆడుకుంటామో ఏమో
మన మెయిన్ రోడ్ మీద కొత్తగా తారు వేస్తున్నారు చూసావా ఆవ్ గోతుల వల్ల నడవడమే కష్టం అయిపోతుంది ఇప్పుడైనా బాగు చేస్ స్తారో లేదో నువ్వు రేపు అటువైపు వెళ్తే ఒకసారి చూసి నాక్
నేన్ ఆల్రెడ్ జూసనా జేసిబి బెట్ట అంత తవుతున్నారు దుమ్ము బాలేస్తుంది కదా అంటే టవున్ కి వెళ్ళాలం అంటే ఆ పాతవాకు దారిలోనే వెళ్ళాలి ఆ కొత్త రోడ్డు వేసే వరకి మన బస్సులు కూడా రావనన్నారు అక్కడ వాళ్ళు
అవునా ఐతే చాలా ఇబ్బందే అన్నట్టు నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా మొన్న కొత్తగా ఏదో స్కీమ్ వచ్చిందంట కదా అందరు ఫార్మ్స్ నింపుతున్నారు మనం కూడా ఒకసారి వెళ్ళి మేనేజర్ అడుగుదామా
ఉమ్ నా దగ్గర పాత బుక్ ఉంది కాని కే వై సీ అప్డేట్ చేయాలన్నారు రేప్ మధ్యాహ్నం ఎట్ల వెళ్తాం గదా నువ్వు ఆధార్ కార్డ్ ఫోటోలు కూడా తీసుకొనిరా అక్కడ రద్ది ఎక్కువుంటే మళ్ళ ఎల్లుండు కూడా వెళ్లాల్సి వస్తుంది మనం
అలాగే తెస్తాండి అన్నట్టు మన వీధి చివర ఉన్న ఈ రాములమ్మ వాళ్ళ కుక్క కనిపించట్లేదంట తెల్లవారి జామునుండి వెతుకుతున్నారు ఎవరో ఎత్తుకెళ్ళారేమో అని ఏడుస్తున్నారు వాళ్ళు పాపం అది చాలా మంచిది ఎవరిని చూసినా తోకాడిస్తూ వచ్చేది
అయ్యో నిజమా అది మొన్ననే మా ఇంటి ముందు తిరుగుతూ కనిపించింది కదా బహుశా పక్క త వైపు వెళ్ళిందేమో కనుకోవాలి నేను కూడా మా అన్నయ్యకి చెప్పి వె మని చెప్తా ఒకసారి
అలాగే చెయ్యి అది దొరికితే వాళ్ళకే చాలా పెద్ద ఊరట కలుగుతది కదా
అవును మన పాత క్లాస్ టీచర్ రిటైర్ అవుతున్నారంట కదా విన్నవా రేప్ స్కూల్లో అందరం ఒక చిన్న ఫంక్షన్ చేద్దామా మన అందరం కలిసి మంచి జ్ఞాపకం ఇవ్వాలని అనిపిస్తుంది
ఆ విన్నాను నాకు చాలా బాదగాఉంది ఆ టీచర్ అంటే నాకు చాలా ఇష్టం మనం అందరం కలిసి ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ ఇద్దామ లేదంటే ఆయనకిష్టం అయిన పాత కొత్త కాలం కొన్ని ఎవై స్తావా పెన్ను లాంటిది ఏమైనా కొనిద్దామ
ఆహ్ కలం అయితేనే బాగుం టుంది ఆయనకి రాయడం అంటే చాలా ఇష్టం నేను ఊర్లో ఉన్న మిగతా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్తా సాయంత్రం అందరూ స్కూల్ గ్రౌండ్లో కలుద్దాం
సరే అన్నట్టు మీ అన్నయ కొత్త కొత్త టాక్టర్ కొన్నాడుగా నువ్వు ఎప్పుడైనా దాన్ని నడపడానికి ట్రై చేసావా లేదా నాకు ఒక్కసారి అయినా అలా సీట్లో కూర్చోని ఆ స్టీరింగ్ తిప్పాలని ఉంది
బా మా అన్నయ్య అస్సలు ముట్టుకొనివ్వడు వానికి చాలా భయం కానీ మొన్న పొలంలో కాలీగా ఉన్నప్పుడు కొ కొంచెం సేపు తిప్పాను నువ్వు కూడా రా ఎవరు లేనప్పుడు మనం ఒక రౌండ్ ఏద్దం
నిజమా నాకైతే చాలా భయం కానీ సరదాగా కూడా ఉంటుంది ఆ గేర్లు మార్చడం ఆ సౌండ్ వింటేనే ఏదోలా అనిపిస్తుంది రేపు సాయంత్రం పొలం దగ్గరకి వస్తాను ఎవరికి చెప్పకు
ఆ సరే కానీ ఎండలు బాగా కొడుతున్నాయి అస్సలు భరించలేకపోతున్నాం మధ్యాహ్నం అయితే అయితే ఇంట్లో ఉడకపోస్తే అసలు ఉండలేకపోతున్నాం మీ ఇంట్లో నీళ్లకు చల్లని కుండుంద
అవును మా అమ్మ కొత్త కుండకొని తెచ్చింది అందులో గసగసాలు వేడి నీళ్ళు వేసి చల్లగా ఉంచుతుంది ఫ్రిడ్జ్ నీళ్ళకంటే ఆ కుండల నీళ్లు ఎండకి చాలా మంచిదంట కదా
నిజమే
ఏమైంది బాగా దగ్గుతానువు జరం వచ్చిందందా
అవును మొన్నటినుండి ఇట్టానే ఉన్నది ఆల్రెడీ
అందుకే ఆ ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగదు మా అమ్మ చెప్పినట్టు ఆ కొండలో నీళ్ళు
కరెక్ట్ ఇగ పిన్ని కూడ మరి మీ ఇంట్లో ఉక్కపోతే తగ్గడానికి ఏం చేస్తున్నారు
నేను కిటికి ఇప్పుడు కొంచం మే టైం ఉంది మాట్లాడు ఎమ్ చేస్తున్నావు పడుకున్నావ ఏంది
ఏం లేదు ఇప్పుడే ఆ తోటలు తాటి ముంజాలు కోసారట తిందాం అని చూస్తున్నా చలవా చేస్తుంది అంటా అది మన శరీరానికి చాలా మంచిది ఈ టై లో
తాటి ముజాల అబ్బా నువ్వు చెపుతుంటే నాకు కూడా తినాలి అనిపిస్తుంది నేను కూడా వస్తా ఇద్దరం కలిసి తిందాం మరి
తిందాం మరి సాయంత్రం చెరువుగట్ట దగ్గర వెళ్దామా అక్కడ చెట్ల కింద కూర్చ కూర్చుంటే చల్లటి గాలి బలే తగులుతది అక్కడ ఆ మంచుగడ్డలు కూడా అమ్ముతున్నారు చూసావా
ఆ చూసాను ఆ రంగు రంగు ఐస్ గోలాలు తింటే భలే ఉంటది కదా మనం చిన్నప్పుడు ఆరు బయట పడుకునే వాళ్ళం అదంతా గుర్తున్నది కదా ఆ దోమల వల్ల లోపలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా నేనైతే
ఆ అవును మేడ మీద తాటాకులు పందిరి వేయించారు మరి మీరు అది ఉంటే ఇల్లు అస్సలు వేడెక్కదు చాలా చల్లగా ఉంటుంది మా నాన్న నిన్ననే కొత్తగా ఆకులు తెప్పించి పైన వేశారు ఆల్రెడీ
ఇంకా వేయించలేదు గాని రేపు కూలీలో వస్ స్తున్నారంట వాళ్ళు వేస్తారు కావచ్చు ఇక ఇప్పటికైతే మేడ మీద పడుకుంటునా రాత్రి పూట
అవును అవును అక్కడ పడుకుంటే ఏసీలో ఉన్నట్టే ఉంటుంది మరి మధ్యాహ్నం పూట రాగి జావా తాగుతున్నారా శరీరానికి అది చాలా చలవ చేస్తుందని మా అమ్మ చెపుతుంది
ఆ తాగుతన్న గాని నువ్వై మరి బాగా తాగకు ఎండాకాలం బాగా తాగితే లావు అయితవ్
కుంటే బాగుంటుందని అంటున్నారు
ఆ బెలవ నాక అయితే ఎమ్ తెలువదు మా మమ్మీ అయితే ఉప్పే ఏసి ఇస్తే గంతే
అవును అన్నట్టు మాములుగా నీళ్లు ఎండి పోయా లేక ఉన్నాయా మా విధుల్లో బోర్లని ఎం డిపోయి నీళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది
అవునా మా బావిలో అయితే కొంచెం ఉన్నాయిలే మరీ ఎండిపోలేదు నువ్వు కావాలంటే రేపు బకెట్ పట్టుకోని రా మా బావిలో కొన్ని తీసుకుని వెళ్ళు
హమ్ సరే రేపు వచ్చాక మాట్లాడతాను మరి అయితే
హమ్ సరే మరి బాయ్